హలో హలో బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బావున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాము.
ఒకే తిన్నామండి. మీరు ఎంతిన్నారు
మేం దోస తిన్నామండి మీరేం తిన్నారు
చపాతి అండి
అవునవును ఆ మీరు సిట్ టిలో ఉంటారా ఇంకె క్కడ ఉంటారండి
సిటీనా అండి
హ ఆ మేం మేము పట్నంలో ఉం డి అంటే సిటీ సిటీ కాదు టౌన్లాగా
ఆ ఓకేే
ఆ అక్కడ ట్రాఫిక్ చాలా ఉంటుంది కదండి సి సిటీ ట్రాఫిక్ అంటే చాలా అంటే చాలా
చాలా హెవీగా ఉంటుందండి ఇంటికి పోవాలంటేనే ఒక గంట టైం పడుతుంది ఈ ట్రాఫిక్ వల్ల
అవును కదండి నేను కూడా ఒకసారి అలా అని సిటీకి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ చూసాను ట్రాఫిక్ అక్కడ అసలు ఎంతసేపు అంటే మనం మేము ఇక్కడ వెళ్ళ ఒక ఫైవ్ మినిట్స్ వెళ్ళే చోట తా అక్కడ గంట సేపు బడతాందండి మ్ ఇలా చాలా ఇబ్బంది పడతా ఉంటారు కదా ఇక్కడ ఉండే వాళ్ళు
చాలా ఇబ్బంది పడుతామండి ఎందుకంటే తొందరగా గా వెళ్ళలేము ఈ ట్రాఫిక్ వల్ల అంత పొల్యూషన్ చాలా అంటే చాలా ట్రాఫ్
అవునవునండి ఎందుకు అంటే అవునవును ఆది మొత్తం అక్కడ గంటలు గంటలే కదండి ట్రాఫిక్ లోనే ఉండిపోతారు జనాలు ఇంట్లో కన్నా ట్రాఫిక్ లోనే ఎక్కువ బతికేస్తూ ఉంటారు కొంతమంది జనాలు
అవును మరికాక ఇంకా తొందరగా వెళ్ళాలంటే ఇం ఇకా ఎంత ముందుగా బయలుదేరాలి బయలుదేరాలి
అవునవునులేండి ఎందుకంటే ఆ టైం కి రీచ్ అవ్వాలంటే ఈ ట్రాఫిక్ వల్ల చాలా కష్టం అయిపోదూ ఉంటుంది కదా
చాలా హెల్త్ టు డిష్టబ్ కూడా ఐతుంది
అవును ఈ ట్రాఫిక్ వల్ల అవునండి ఆ పొల్యూషన్ వల్ల కూడా చాలా ఇది అయిపోతుంది కదా ఈ మధ్య కాలంలో మా దగ్గర కూడా ట్రాఫిక్ చాలా పెరిగిపోతుంది లేండి అసలు ఆ జనాలు అందరూ బయట ఉన్నారా అని అనిపిస్త ా ఉంటుంది కొన్నిసార్లు ఈ ట్రాఫిక్ వల్ల
ఇంకా ఏదైనా ఫెస్టివల్స్ వస్తే ఇంకా ఫుల్ ట్రాఫిక్ అయిపోంది
అసలు ఇంకా సిటీ లో నుంచి బయటికి రావాలంటేనే గంటలు గంటలు పడుతుంది కదండి అదేదో ఆ సిటీ నుంచి మన ఊరికి రావడానికి జస్ట్ ఒక త్రీ అవర్స్ ఎలా పడితే ఇంకొక త్రీ అవర్స్ ఆ సిటీ నుంచి బయటి రావడానికి ట్రాఫిక్ లోనే సరిపోతుంది వంది కదా
బాగా తెలుసుకున్నారు ట్రాఫిక్ గురించి
అవునండి అవ్ ఒకసారి వెళ్ళాను నేను అప్పుడు ఒక చూసి చనా షాక్ అయ్యానండి ఇలా ఇంత ట్రాఫిక్ లో ఎలా బతుకుతున్నారు అందరూ మీరు ఇలా ట్రాఫిక్ లో ఎప్పుడైనా మీరు ఇలా ట్రాఫిక్ లో ఎప్పుడైనా స్టక్ అయిపోవడము లేట్ అయిపో లేట్ అవ్వడము ఇలాంటివి ఏమన్నా జరిగాయా అండి మీకు కూడా
ఆ ఇలా జరుగుతుందనే ముందుగానే ఒక వన్ అవర్ ముందుగానే బయలుదేరతాం అడి మరీ మధ్యలో సఫర్ అవ్వడం ఎందుకని
అవునులేండి అండి మీరు చాల స్మార్ట్ గా ఉన్నట్టున్నారు అందుకే ఒక వన్ అవర్ ముందుగానే బయలుదేరుతున్నారు
ఆ లేకపోతే ఈ మధ్యలో ఎరుకుపోతామండి ఈ ట్రాఫిక్ కి అసలు వెళ్ళలేం కరెక్ట్ డెస్టినేషన్
అవున అవునులేండి ఎందుకంటే మరి అ క్కడక ఆ టైమ్ రీచ్ చెవకపోవడం వల్ల కూడా సఫర్ అయితే ఆ సఫర్ అవ్వడం మంచిది కాదు కాబట్టి ఇంకా ముందుగా వెళ్ళడం అది కూడా మంచిది ఏమంటే ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళు వాళ్ళకు ఆదే స్ట్రె ఫుల్ లైఫ్ ఉంటుంది మరి ఇ ట్రాఫి ఫిక్
ఇంకా ఆల్మోస్ట్ మెట్రో ప్రిఫర్ చేస్తాం మే ఇంకా టైం వెళ్ాలంట బస్ెస్ అయితే ఫుల్ లేట్ అయితది కదా ట్రాఫీ
ఆహో ఆ మెట్రో లో కూడా చాలా మంది ఉంటారు కదండి
ఆ ఉంటారు ఇంకా టైం టైం కి రీచ్ అవ్వాలంటే తప్పదు ఇంకా మెట్రో వెళ్ళడంమే
అవునవునులేండి
కానీ ఏం దాన్ని
అవునవును లేండి ఆన్ కానీ ఎక్కువ మంది ఇంకా వాళ్ళ ఓన్ వెహికల్స్ లో వెళ్ళళ్ల అని చెప్పేసి అందరు ఏం జరుగుతా ఉందంటే ఇక్కడ అవ్ ఇట్లా మెట్రో యూస్ చేయడం వల్ల మంచిదే అందరూ వాళ్ళ ఓన్ వెహికల్స్ తీసుకో రావడం వల్ల బయటికి ఆం ట్రాఫిక్ అనేది ఇంగా ఎక్కువైపో తాంది కదండి నేను నేను అనలైజ్ చేసినది ఈ విషయము అది కరెక్టో కాదు మీరే చెప్ ప్పల్ల
ఇంకా ఏం చేస్తారు ఓన్ వెహికల్స్ ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు దాంట్లల్లోనే ప్రయాణించి వాళ్ళ ప్లేసెస్ కి వర్క్ ప్లేసెస్ కి అలా వెళ్తూ ఉంటారు కొన్ని చానా చానా దూరం ఉంటాయి అల్ అయు అట్లీస్ట్ టూ అవర్స్ అన్నా పడుతుంది జర్నీ
అవునవునులేండి అది కూడా కాక ఆ అది కూడా కాక ఇప్ ఇప్పుడు అందరూ మరీ అలా మెట్ మెట్రోకి వెళ్ళి అంటే ఆఫీస్ ఇప్పుడు ఎవరైనా ఆఫీస్కి వెళ్తున్నారనుకో వాళ్ళ వర్క్ ప్లేస్ నుంచి మెట్రో దగ్గర ఉండకపోవచ్చు. మరి అక్కడ నుంచి అక్కడిక్ కేనా ఏదో ఒక వెహికల్ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాల కదా అని చెప్పేసి ఇలా అందరూ వాన వాళ్ళ ఓన్ వెహికల్స్ తీసుకొని వచ్చేసరికి ఇంకా బయట ఇంత ట్రాఫిక్ అయిపోతా ఉంది కదా
వెయిట్ ఉంది కదా ఉర్కనే క్యాబ్కి ఎందుకనే అందరు ఇలా ఆలో
అవునవునులేండి అది కూడా కాక ఇంకా వీకెండ్స్ థింక్ అఫ్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా ఎందుకంటే అందరు ఇంకా వీకెండ్ వచ్చింది కదా ఇక్కడోక చిక్
బయటికి వెళ్ పన్ చేసి ఫ్రెండ్స్ తో వెళ్తుంటారు. కాబట్టి వెరీ ఫుల్ ఓన్లీ ఫెస్టివల్ అప్పుడు కొంచెం అందరుూ ఇంటికి వెళ్ళినప్పుడు తక్కువ మంది ఉంటారు అప్పుడే కొంచెం ట్రాఫిక్ తగ్గుతాండి ఇగ మిగతా టైమ్ అంతా మండే టు ఫ్రైడే ఫుల్ ట్రాఫిక్ లో ఉంటాది
ఆ ఎస్పెషలీ వామ్ మా ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా ఫుల్గా ఉంటుంది కదా
ఆ
ఎందుకంటే అంటే స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు ఈవినింగ్ ఇంకా ఇంటికి ఎళ్తుూ ఉంటాడు ఇంకా వర్క్ ప్లేస్ నుంచి వాళ్ళు వెళ్తూ ఉంటారు అవునండి
టైమింగ్ అయితుంది
ఫుల్ ట్రాఫిక్ అవుతుంది అప్పుడు అనిపిస్తుంది మనకి నడుచు తీకని వెళ్తే చాలు ఆ ఎలిిపో ఎ పోవచ్చు తొందరగా అనిపిస్తుందేమో కదండి
అనిపిస్తుంది కానీ నా కొను బోల్ంనికింగ అంత ఎక్కువ హవర్స్ పడుతుంది కదా
అవునవును కానీ ఆ ఆ సిచువేషన్ చూసి మనకు అలా అనిపిస్తుంది
ట్
ఉ అవును అలా సిటీలో ఉండి ఉండడి అ ట్రాఫిక్ ఇదే్య అది వాళ్ళ సొంతూర్లకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది కదా ఇక్కడ ట్రాఫిక్ లేదని అనిపిస్తుంది కదండి ఎప్పుడలా ఆలంపిచలా ఇలా మీ సొంతూర్లలకు అలా వెళ్ళినప్పుడు
ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ట్రాఫిక్ ఉండదు ఆ గోళ అనేది తగ్గుతుంది సో చాలా ప్రశాంతగా మనసు కనిపిస్తాదండి లెజం గా ఉంటారు అక్కడైతే ఫుల్ స్మోకింగ్ పొల్యూషన్ ఏరియా
టింగ్ ఫుల్ పొల్యూషన్ కదండి ఎక్కడ చూసినా ఇంకా పొల్యూషన్ ఆ పొల్యూషన్ కాదు వాటర్ పొల్యూషన్ ఏది పొల్యూషన్ అన్ని పొల్యూషన్ అండి ట్రాఫిక్ వల్ల
అసలు అస్సలు సిటీ నుంచి మనం ప్రజెట్ గా ఎక్స్పెక్ట్ శైల మొ
అవునండి అందుకే గవర్నమెంట్ కూడా ఇంకా ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకున్న వాళ్ళండి ఇలాఖ ట్రాఫిక్ ని ఇంకా తగ్గయడానికి క కొంచెం ఏదన్నా తీసుకొని వస్తే బెటర్ అ నా ఫల్లింగ్ మీరేమంటారు
బెటరే కానీ అలా తగ్గించడం అనేది జరగని పని అనుకుంటుంది బికాజ్ ఎవరి వర్క్స్ అలాగ వెళ్ళిపోవాలి
వేస్ ఏమన్నా చేయడం లేకపోతే ఏమన్నా కన్స్ట్రక్ట్ చేయడము సిటీ లో అలా ఉంటాయి కదా అండి అలా చేస్తే బెటర్ కదా
ప్రాఫిట్ తగ్గితే మంచిదిగ అద ఇప్పుడు బయటికి రాలంటేనే వన్ అవర్ ప పడేలా ఉంది సిటీ లో
అవునవును ఎక్కడికెళ్ళలాన్నా కంపల్సరగా వన్ అవర్ ప తుందేమో కదండీ
ఆ కచ్చితంగా వందవర్ ఇంకా ఫు ట్రాఫిక్ అంతక ఎకు ప చిచ్చ పడ్డాయిని కొంచ మధ్యలోపేస్తారు ఎక్కడ ఒక్కడే
అవునా ఇక్కడెక్కడ స్టాప్ అయిపోతాయి ఇంకా మిగతా ట్రాఫిక్ క్లియర్ అయ్యంది ఇంత వరకు మనల్ని ఇంకా పంపియారు ఇంకా అలా స్టక్ అయిపోయినామ అంటే ఇంకా అయిపో కదండి
అవును ఇంకా అసలు బయటకి వచ్చేట్టు టెన్మినిట్స్ పడుతుది
కావదు అంటే నాకు కూడా ఇలా మా బంధువుల్లో ఉన్నారు అలా సిటీ లో వాళ్ళు చెప్తా ఉంటారు అందుకే నాకు ట్రాఫిక్ గురించి ఇలా
మన ఊరే ట్రాఫిక్ అస్సలు ఉండదు కంపేర్డ్ టు సిటీస్ అండ్
అవునండి కానీ ఇప్పుడు ఎందుకు మా ఊరు కూడా ఒక సి టి లాగా తయారైపోతుందేమో అనిపిస్తుందండి ఏందండి అంత ట్రాఫిక్ ఉంది అసలు అసలు బయటికి పోవాలంటేనే ఇంకా ఆఫ్ నూన్ టైమ్స్ బయటికి వెళ్ళాలంటేనే వెళ్ళబుద్ధది కాదు ఎక్కడ చూసినా ఫుల్ ట్రాఫిక్ అండి ఏంది అసలు ఎవరింట్లో వాళ్ళు ఉండడం లేదా అందరు బండిలు వేసుకొని బయట తిరుగుతన్నారా అనిపించేటట్టు అయిపోతుందండి ట్రాఫిక్
ఆ ఇ ఇ బ చిన్న పిల్లలకుకి కూడా
అవునండి అది కూడా మెయిన్ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా అలా బండ్లు ఆ డ్రైవ్ చేస్తున్నారు ఇంకేందండి ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని బైక్స్ అన్ని కార్స్ అయిపోతయి స్తున్నాయండి ఇంకా
తగ్గించాలంటే ఇలా మనమే అలవాటు
అవునండి ఇప్పుడు ఫాదర్ కి ఒక బండి సన్ కి ఒక బండి ఒకవేళ ఇద్దరు సేమ్ ప్లేసెస్ కె వెళ్తున్న కూడా ఆ ఎవరి ఎవరి బండి వాళ్ళలో వెళ్ళిపోతున్నారు
ఆ
అలా వెళ్ళిపోయేసరికి ఇలా ట్రాఫిక్ ఎ ఎక్కువయిపోతా ఉంటుంది
అవును ఇంకా పెట్రోల్ డీజల్ అయితే ఫుల్
అవునండి ఇంకా అంతా దాని వ ఈ పొల్యూషన్ అంత ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ సమాచారాన్ని నాకు అందజేసినందుకు ధన్యవాదములండి
థ్యాంక్ యూ